ఆ తిన్నారాండి హలో నమస్తే అండి బాగున్నారా
ఆ నేను బాగున్నా మీరు బాగున్నా రా తిన్నారా నేను అన్నం ఆలుగడ్డ కొత్తాఅవకాయ పచ్చడి తినేసా నిన్న ఓపెన్ చేసా బాగాంది
ఏంది ఆవకాయ
కొత్ మొన్న పెట్టి ఒక సెవెన్ డే ఆ సెవెన్ డేస్ అయితుంది నిన్న తీసాము బానే ఉంది కొంచెం ఊరాలి
ఆ అంటే ఊరికే అంత టేస్ట్ ఉండదు ఆవకాయ అది ముక్కలు అనేది
మర కొత్తలో తింటే చేదు ఉంటదండి ఆ ఆవపూడి కరగాలి కదా
ఆ ఆవపిండి అవును ఆవపిండి మిక్స్ అవ్వాలి కాబట్టి ట్టి మళ్ళా ఒక వన్ వీక్ తర్వాత చూస్తే బాగానే ఉంటుంది
అదే వన్ వీక్ అయిపోయింది రేప నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా అన్ని కూరల్లోకి వెళ్ళిపోతుంది అదే ఒక చికెన్ దప్పి
చికెన్ లో కూడా వేస్తారండి ఆవకాయ
నేను తినను చికెన్ కలిత చేయను చికెన్ లో ఏది కలుపుకోవడం ఓన్లీ ఒకటి లెమన్ ఒకటి కలుపుకోవడం అంతే
అంటే చికెన్ లో నేను విన్నను ఆవకాయ చికెన్ బిర్యానీ కూడా చేస్తారని
ఆవకాయ బిర్యానీ చేస్తారు చిన్న కూడా ఉన్నట్టు ఆవకాయ బిర్యానీ ఉందని
ఎవరు
ఏదో సంపద ఆయన పేరు ఎవరు ఉంటారు ఒక అతన్ది పాతదది సంప ఆవకాయ బిర్యానీ ఉంటది
అవునా నేను ఎవరో అంటే నా నాకు తెలిసిన వాళ్ళు ఎవరో పెట్టారు అది చూసాను నేను ఆవకాయ బిర్యానీలో ఆవకాయ ఆయిల్ ఉంది కదా అది వేస్తారు దాంతో పాటు ఒక పూను ఆవకాయ వేసి చేస్తారు
అవునా ఏమో చూడలేదు నేను అంటే ఉంగ ఉంటాయ్ ఉంటాయ్ గ యూట్యూబ్ లో చాలా ఉ అట్లా పెట్తే
అవును ఒకసారి ట్రై చెయ్యండి బాగుంటుందేమో
చేస్తాను మీరు తినేశారా
తిన్నాను నేను కూడా ఫ్రెష్ ఆవకాయ్ బెట్ ట్టాను తిన్నాను స్పైసీగా భలే ఉనింది మా ఆవకాయ కూడా
హ్మ్ ఎలా చేశారు మీ ప్రాసెస్ ఎలా ఉంది మీరు మీరు ఏ ప్రాసెస్ లో చేసారు
అంటే నేను గద్ద మాడికాయలు తెచ్చుకున్నాను ఫస్ట్ దాన్ని బాగా వాష్ చేసేసి నీట్ గా క్లీన్ చేస్ కుని పొడి గుడ్డ పెట్టుకొని బాగా తుడుచుకున్నా వాటర్ లేకుండా
ఓకే
ముక్కలుగా వచ్చి మేము కట్ చేసుకుందామని పోతే అది పెద్ద పెద్ద కాయలు అవి ముక్కలకి రావు మేమే కత్తి తీసుకొని నీట్గా చాక్ తో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకునేసి ఆ దాన్ని నీట్గ తుడిచేసి ఆరబెట్టాము ఒక్క టెన్ మినిట్స్ తర్వాత ఇదే ఉంది కదా వేరుశనగ నూనె ఆ నూనెలో బాగా ముక్కల్ని డిప్ చేసి కొంచెం పెటెసా ఒక హాఫ్ అన్ అవర్ అంటే ముక్కలు అనేది గట్టిగానే ఉంటుంది వన్ ఇయర్ అయినా కూడా మెత్తగా అవ్వకుండ అలా చేసి పెట్ పెట్టాను దాని లోపల ఇంకా ఇది రాళ్ళుప్పు ఎండపెట్టాను ఆవాలు సన్న ఆవాలు లావాఆవాలు రెండు తీసుకున్నా రెండు వేస్ ఆ రెండు వేస్తే మిక్సీ చేసి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది టేస్ట్ సన్నది లావుది రెండు తీసుకున్నాను ప్లస్ ఇంకా మిరపోడొచ్చి మేము ఇంట్లో ఆడిచ్చింది కాదు త్రీ మ్యాంగో చిల్లీ పౌడర్ ఉంది కదా అది తీ ఆ అది తీసుకున్నాను ఆ డిమార్ట్ లో ఏం కాదు మార్కెట్ లోనే పర్చేస్ చేసుకున్నా
ము
అదీను ఇంకా ఏంది అంతే అది ఒక్క ఇది వచ్చి కొలుచుకుంటా ఎయిట్ డబ్బాలు మనం ఏ గిన్నెన్నా లే పోతే ఒక గ్లాసు ఏదన్నా తీసుకోండి దానికి ఎనిమిది డబ్బాలు మాడికాయ ముక్కలుంటే ఒకటి నర డబ్బ మిర పొడి ఒక డబ్బా వచ్చి ఆవపిండి ఒక డబ్బా సాల్ట్ అదే రాళ్ళుప్పుని సాల్ట్ పట్టించుకోవలి మనమే మిక్సీలో వేసుకొని ఆ పొడి చేసి మళ్ళా ఆరబెట్టాలి దాంట్లో చెమ్మ అనేది ఉండకూడదు ఒక డబ్బా వేసి మళ్ళా ఆయిల్ మనకి క ఎంత కావాలో అంత ఆయిల్ పోసుకునేసి కలిపి పెట్టే సా ఒక త్రీ డేస్ తర్వాత ఆ వెల్లుల్లి ఫ్రెష్ వెల్లుల్లి వేసాను ఇంకా మెంతులు ఉంది కదా అది కూడా ఫ్రెష్ మెంతులు మెంతులు వేసాను మెంతి పిండి వచ్చి కొంచెము ఎక్కువ కాకుండా కొంచం లైట్గా వేసా
మెంతిపొడి జీలకర పొడి రెండు కలిపేస్తున్నారు సైడు ఇంకోటి ఏంటంటే ఈ ఆ వెల్లుల్లి కూడా తర్వాత పసుపేయలేద మరి
ఆహ పసపు వేయండి వేయమమండి మా సైడు మేము పసుపు వేయము ఇది ఫ్రెష్ వెల్లులి చిన్న చిన్న ఉంటయి కదా అవి బాగా వలుచుకొని అది వేస్తాను ఇంగ మెంతు పొడి వేసాను ఇంకా కొంచం ఆయిల్ వొ చ్చి వేడి చేసుకుంటాను కొంచెం హీట్ చేసుకొని దాంట్లో ఆవాలు వేసి ఆవాలు ఎన్నిమిరప కాలేంచి కొంచెపు ఆరనిచ్చి మళ్ళ దానెత్తి దాంట్లో పోసి అంటే ఎన్నిమిరపకాయలు ఆవకాయలో ఉంటే బాగుంటది
ఆహా ఆ మీరు సు వేడి నూనె పోస్తారు నేనేమో అట్లా చేయలేదు సేమ్ ప్రాసెస్ అంతా ఒకటే మీరేమో నూనెలో డిప్ చేసి పక్కన పెట్టారు కదా నేను కొంచెం ఇప్పుడు నాలుగు గిన్నెలు మాడుకాయలు తీసుకున్నాను నాలుగు గిన్నెలకు ఒక గిన్నె కారపొడి తీసుకున్నాను
నాలుగు గిన్నలకు ఒక్క గిన్న ఏక్కువ అయితాండ్ల
అవుదువదు ఈ కార ఇక్కడ అంత కారంగా ఏముంటుందిలేండి మిరపకాయలు
నేను పెట్టింది చాలా కారం అండి త్రీ మ్యాంగో చిల్లీ పౌడర్ది
ఆ లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మేము కూడా అదే కూడా తె కున్నాము ఈ సంవత్సరం అయితే ఊరు నుంచి తెచ్చాములే ఉప్పు లేని కారం అది ఆ ఉప్పు లేని కారం అది మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఊరి నుం తెచ్చాం కాయలు చెట్టు నుంచి తెచ్చాం కానీ అవి స్వీట్ అయినాయి మెత్తగా అయినాయి మళ్ళీ మార్కెట్కి వెళ్ళిపోయి తె చ్చాను
ఎందుకు మెత్తగా అయిపోయింది
ఇప్పటికి తెచ్చి మూడు నాలుగు రోజులు అయిందంటే చెట్టు నుంచి ఎండలు ఎలా ఉన్నాయి
అవును
ఆ రోజే తెచ్చి ఆ రోజే కొట్టుకుంటే మీకు బాగా ఉంటుంది పచ్చడి మెత్తగా నవ్వదు ఐథింక్ ఆ వాటి ఇ నాలుగు గిన్నెలకి ఒక గిన్నె కారపొడి ఒక గిన్నె ఆవుపొడి వేసినాయి ఎందుకంటే ఆవాలు మేము చిన్నది కాదు పెద్దది కాకుండా మీడియం సైజ్ ఆవాలు తీసుకున్నా
ఆ
దానిలో చిన్నవి ఉంటయి పెద్దవి ఉంటే మధ్యలో కూడా ఉంటాయి ఆ మధ్యస్థంగా ఉన్నయి తీసుకున్నాను అవి అవి ఎత్తు కొచ్చిసి అవి మొత్తం ఆడిచి అది పొడి చేసినామా తర్వాత దొడ్డుప్పు అది కూడా ఈ గిన్నెకి సగ బాగం అంటే గిన్నెలో ముప్పావు వంతే ఎందుకంటే ఎక్కువైతే మళ్ళ ఇబ్బంది అవుతందని చెప్పేసి మ ఆ త్రీ డేస్ కు మళ్ళ కలుపుకొని వేసుకోవస్తుంది అని చెప్పి చేసేసుకొని ఇంక వెళుళ్ళి రెబల మన తినగల అంత కొంచెం పెద్ద సైజు వేసుకు ఎందుకంటే అందులో ఊరిపోతే మళ్ళ చిన్నగా అయిపోతంది దొరకవు నా ఫేవరెట్ అండ వెల్లులిపాయలు అవి ఎక్కువ తింటాను తర్వాతంకా కొంచెం మైంతు లేసేసి మంచల పొడి జీలక్రర్ర పొడి వేసినమా ఇవన్నీసి ఈ పొడులు మొత్తం ఒక దగ్గర మిక్స్ చేసేసా ఇంకో గిన్నెలోనేమో ఈ మీరు ఆవాలో అవ మన మామిడికాయ ముక్కలు వేసేసి కొంచెం ఆయిల్ పోసేసి అవి బాగా కల కలబెట్టేశాను తర్వాత ఈ రెడీ చేసుకున్న పౌడర్ అంతా అందులో తీసేసి మళ్ళీ ఇందులో వేసేసి బాగా ముక్కలు పట్టేలా కలిపేసి అందులో కొంచెం ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్ ఏం చేసానంటే ఒక హండ్రెడ్ హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ పసుపు ఉంటది కదా ఆయిల్లో పోశాను పచ్చి నూనెనే కదా పోసి అందులో కలిపాను అన్నమాట
అంటే నేను నేను కలిపాను అంటే మసాలా అం ఇప్పుడు ఆయిల్ పోసి డిప్ చేసి పెట్టుంటాను నే ముక్కలు దాంట్లోనే అది ఉప్పు ఆ కారం ఆవుపిండి అన్ని వేసి కలిపి పెట్టాము మళ్ళ లాస్ట్ లో పచ్చి నూనె పోసాను కొంతమంది హీట్ చేసి పోస్తారు నేను ఫ్రెష్ గా ఎలా ఉ అలానే పోసా
నేను మొత్తం పచ్చిదే వాడాను
ఆ పచ్చిదే కానీ ఎండి మిరకాయలు మా ఇంట్లో వాళ్ళకి కొంచెం ఉమ్ తింటారు బాగా అది ఎండి మిరకాయలు పచ్చిదే వేస్త స్తే ఊరదు కదా కొంచెం వేయిం చి వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది దాంట్లో పడుతుంది అందుకనేసి వేయించి వేయి వేయి అన్నారు అందుకని వేసా మీదంతా పచ్చిదే ఆయిల్ ఊరికే ఒక గెంటే నూనె మాత్రము హీట్ చేసి పెట్టా
నేనైతే ఇంకా కొంచెం అంత రెండు రెండున్నర లీటర్లు మూడు లీటర్ల వాటర్ ఆయిల్ తెచ్చాను
ఆ అంటే ఎన్ని ఎన్ని కిలోలకి ఎంత పోసారు
నాలుగు కిలోలు
నాలుగు కిలోలకి రెండున్నర లీటర్ పోసారా
ఆ ఆయిల్ ఎక్కువ వా డతు ఆయిల్ ఎక్కువ ఉండాలి
నేను ఆరు కిలోలకి రెండు లీటర్ల నూనె పోసా
మరీ గట్టిగా ఉంటది పచ్చడి నేనా ఆయిల్ ఎక్కువ పోసుకుంట
జార్ జారుగానే ఉంది పచ్చడి
అవువు
అంటే మీరు అదే చెప్పాను కదా నేను ముక్కలు కొలిచినాను అంటే మనము మీరు ముట్టితో కొట్టించారా
ఉమ్
ఆ అందుకు మీకు ఎన్ని కిలోలు ఉంటే అన్ని కిలోలు వచ్చింది మేముొచ్చి ఆరు కిలోలు కాయలు తీసుకున్నాను మేము కట్ చేసాం మేమే కట్ చేసుకున్నాం కదా దాని ముట్టెంత వెళ్ళలిపోయింది
అంటే లోపలి ఉండేది అంటున్నారా లేకుే వెనకాల మాడి లోపటి జీదీర్ వెయ్యద్దు ఏమో
ఆ లోపల జీడి కాదు జీడి పైన ముట్టి ఉంటుంది కదా కాయ ఎలా అది మేము వెయ్యలా
అయితే గిన్నెలో కొలత అనమాట నాం కాయల కొలత కాకుండా గిన్నెల కొలత పెట్టిన్నా
ఆహ్ ఎవరు మీరా హమ్ గిన్నెలు కొలత అయినా కూడా మీరు ముట్టితో కొట్టించినారు కదా కాయల్ని అమ్మే ముట్టితో కొట్టం కాయలు అది పెద్ద పెద్ద కాయలు అందుకు అది సైడ్ కట్ చేసి చిన్న చిన్న పీస్ గా కట్ చేస్తాము
నేను ఎప్పుడైనా సరే ముట్టితోటనే వెనకాల ఉంటది అది దాన్నించి తీసేము కొందరు తీసేస్తా కానీ మరి ఆ కొంచెమే తీసేస్తాం మర ఎక్కువ కో సేయకూడదు
ఆ అంటే నేను ట్రై చేశానండి ముట్టి తోనే కొట్టిమన్నాను వాళ్ళు పెద్ద పెద్ద కాయల ఒక్కొక్క కాయ ఒక కేజీ పడుతుంది
ఎంత తీసుకున్నన్నారు ఒక కాయకి మామూలుగా అటు సైడు
అంటే ఇక్కడ కేజీ వచ్చి నలభై రూపాయలు తీసుకున్నారు మీకు ఉమ్
కాయ ఇప్పుడు కాయ వచ్చేసి పదిహైదు రూపాయలు ఒక ఆరు రూపాయలు తీసుకున్నారు కొట్టడానికి ఒక ఒకక్క కాయకి నాలుగు రూపాయలు కొంత మంది ఇరవై రూపాయలు తీసుకున్నారు
మీకు మేలు కదండి మాకు కాయ కేజీ వచ్చి నలభై రూపాయలు తీసుకున్నారు కొట్టిచ్చుకునే దాక వచ్చి ఎంత అడిగిన ముఫై రూపాయలు అడిగినారు
మర ఎక్కువ అడిగినారు అక్కడ ఎక్కువ అయిపోతుంది బాగా ఎక్కువ పడుతుంది
ఎక్కువ పడుతుంది అందుకనేసి మేము వద్దులే ముట్తో ఎందుకు కొట్టించుము
ఈ పని చేయండి ఈసారి ఏం చేస్తారంటే అమెజాన్ లో కత్తి పీట పెట్టి ఉంటుంది ఎ మొకువి మామూలు చేసే ఐదు వందల రూపాయలు ఉంటుంది కత్తి పీట మన కాయల తెచ్చిసి కాదు మాముూలు అక్కడ పెట్టి ఒత్తడమేదొక్కడమే కదా మీరు కాకుండా మీరు సార్ అని ఇక్కడి కొంచ ఒకనా సరిపోతే ఒకళ్ళ మీకు బళ సరిపోవట్లేదా
అదే ఈసారి అది ఆర్డర్ పెట్టుకోవాలండి.
కంటే వాడికి పోయినసార్ ఏమొ మూడు రూపాయలు రెండు రూపాయలు తీసుకు ఈసారికి ఐదు రూపాయలు తిప్పరు.
ఆల్ ఒక్కకాయి వాళ్ళు మనం కొనేదానికి కన్నా వాళ్ళకి కట్ చేసేదానికి ఇచ్చేద ఎక్కువ
ఊరు నుంచి మామిడికాయలు వచ్చిన రోజే ఇప్పుడు కావాల్స్త ఎవరనా ఊరు నుంచి వచేటపుడు మామిడిగాలు తీసుకో కోసుకొని కావలిస్తే ఇక్కడ కొట్టుకుంటాం అదే రోజు కొ కట్ చేసి ఆట్ ఏసి నూన కలిపెట్న బాధలేద్ తెల్లరైనా కల్పుకోవచ్చు
అవును అంటే ముక్కలు ఇంకా నూనె మీకు పీల్చే కొద్ద్దీ ముక్కక్
ఆ ఇంకా గట్టి గట్టి పడుతది ఈ కాన్ నూనెలోనే పెట్టినా కూడా ఏ సమస్య ఉండ కొంచెం పసిపేసి
అవును
సొ ఏమవలె ఈసారి అదే పని చేయాలి అమెజాన్ లో ఆర్డర్ పెట్టేసుకుని ఆ కత్తి పీట మనమే కొట్టేసుకుంటే అయిపోద్ది అది ఎప్పటికైనా ఇటు పక్కల ఎవర అయిపోది ఊరికే అదేమో పాడైపోయిది కా
ఎందుకు ఆ కత్తిపేట ఎతుకొమయి మనమే మార్కెట్ లో పోయి కట్ చేసుకున్నా కూడా చాలు
ఎందుకు మన ఇంట్ల తెచుకొని శుభ్రంగా మన మన నీళలో పెట్కోవచ్చ వాళ్ళకిిచ్చిన ఏం లన్న ఉంటయి కడగడానికి కూడా సరిగా ఉండదు
అలా కాదు వాళ్ళు ఒక కిలోకిింతని కొడతారు కదా అ అదేదో మనమే పోయాడకోటేస్ అమౌంట్ కూడా సంపాదించు
వాళ్ళు రానియరమ్మో వాళ్ళు వాళ్ళ వాళ్ళ అట్ ఉంటది వాళ్ళ టెండర్ వేసుకుంటారు అక్కడ వాళ్ళ కాయ వాళ్ళు కొట్టినట్ పెట్టుకుంట్రు
ఓ ఇలా కూడా ఉంటుందా ఆ ఆ సరే అండి